ఏ
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాండి
ఉమ్ ఏం చేస్ తున్నారు ఏంటి భోన్ చేసారా
ఆ ఇందండి లంచ్ అయింది ఇప్పుడున్న పొల్యూషన్ కి అసలు హే బాగున్ నోతుంది అబ్బా నీకు నీకు ఏమన్నా తెలుసా రెమెడీస్ తో
ఆ తెలుసు అబ్బా కొన్ని తెలుసు చెప్తాను
ఇప్పుడు హెయిర్ కలరు హెయిర్ కలర్ వేసుకుంటే క అందర్ సెట్
ఆమ్మో అస్ హెయిర్ కలర్స్ వాడద్ కూడదు అబ్బా హెయిర్ కర్స్ వాడితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కళ్ళు కనిపియపోవడం మనకి ర్యాషెస్ రావడం అలా జరుగుతాయి అసలు హెన్నాస్ పెట్టగూడదు అవి కెమికల్ ఉంటాయి గదా దాంట్లో
అదే గానీ ఇక్కడ అంటే ఇప్పుడు మనకి షాంపూ కలర్ షాంపూ టైప్ లో కలర్ టైప్ లో వస్ గదా ఇవన్ బెడతే బెట్రంటావా
లేదబ్బా అలా పెట్టకూడదు ఏదో చురల్ గా మనం కళ్ళ ముందు చూసేటివి తప్ప అసలు ఇలాంటి ఏమి పెట్టొద్దు మనం అవి ఏంటంటే పెట్టేటప్పుడు బాగానే ఉంటాయి టూ డేస్ త్రీ డేస్ సరే వన్ వీక్ దాకా బాగానే ఉంటాంది తర్వాత అవి మనకి ఎఫెక్ట్ కొడతాయి
సరే అండి సెట్ అవ్వదు కదా
ఇది ఎంతసేపటికి మనం గోరింటాకు మందారపు పూలు మందారపు ఆకులు
ఇది నేను కూడా ఇన్నా బా ఇది ఇది బా ఒక వన్ వీక్ ఒకసారి అట్లా పెట్టుకుంటే కూడా హెయిర్ బావుంటదంట గా
మస్త్ సూపర్ ఉంటాది అబ్బా నేను పెట్ పెట్టుకుంటా వీక్ టూ టైమ్స్ పెట్టుకుంటా
ఇప్పుడు ఇప్పుడు మెంతులు ఓ హ్మ్మ్ మొత్తం ఓవర్ నైట్ మెంతులు నానబెట్టు నెక్స్ట్ డే రోజు ఆనియన్ మెంతులు మళ కరివేపాకు
ఆకు కొంచెం వేపాకు వేపాకు వేసుకుంటే మనకి చేదు కదా మన తల్లో ఏదైనా డాండ్రఫ్ మనకి ఏదైనా కొంచెం కురుపులులాగా అయితే ఒక్కోసారి మన
అవును నీ ఎండకి బాగా డ్యాండ్రఫ్ వస్తుంది చాలా మందికి
సెట్టు కూడా వస్తద అబ్బా ఎండకి ఉడకపోసిద్ది తలలో కూడా
ఆ ఉడక పోసి పేర్లన్నీ వస్తా ఉంటాయి అవును పేర్లు కూడా వస్తా ఉంటాయి
ఆ అవును వస్తాయి ప్లస్ ఎందంటే అంటే ఇది వాడాలి ఏంటంటే గోరింటాకు మందార పూలు కలబంద కొంచెమంది కలబంద పడుతుంది కొంచెమందికి సెట్ అవ్వదు నాకు సెట్ అవ్వదు కలబంద నేను అసలు పెట్టను
అంటే కలబంద పెడి అయితే స్మూత్ ఉంటే అంటారు కదా హెయిరు
ఆ అగా నాకు కొంచెం ఎలర్జీ వచ్చిందబ్బ దురద వచ్చింది నా ఆ నాకు పడదు
కొంత మందికి సెట్
సెట్ అవదు ఆ న స్కిన్ కి సెట్ అవుదు కలబంద అస్సలు నేను పెట్టను
మ మెయిన్ మెంతులు మెంతులు కరివేపాకు బాగా ఎఫెక్టివ్ పనిచేస్తాయట కదా
ఆ సూపర్ గా ఫని చేస్తాయి దాటితో పాటు మీ మందార పూలు ఉంటాయి కదా అవి కూడా అవి మనవి ఏదేంటి ఆకులు
ఇప్పుడు ఇట్లా ఇట్లా పెట్టుకోవడానికి టైం లేక కొంతమంది ఏం చేస్తురంటే మా దగ్గర ఇప్పుడు ఆయిల్ల్లోనే ఇప్పుడు అలోవేరా కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా కలోంజీ సీడ్స్ ఆ అవునవును ఈ ఫ్లక్స్ సీడ్స్ మళ్ళీ ఇప్పుడు కొ మెయిన్ కరివేపాకేస్తున్నారు కరివేపాకు మెంతులు ఇవన్నీ ఆయిల్లో వేసి బాగా మరి తగ్గిస్తున్నారు మరిగిచ్చి అది చల్లారాక ఆ ఊరకి హెయిర్ కప్లే చేస్తున్నారు
అవును
దట్టు కూడా ప్లాస్టిక్ డబ్బాలు కాకుండా గాజు డబ్బాలు స్టోర్ చేసుకుంటున్నారు వన్ మంత్ వరకు మంచి ఉంటుంది ఈ మధ్య విన్నానబ్బా ఇప్పుడు మదీనా దగ్గర ఒక గ్లాస్ తీసాలో ఇప్పుడు అన్నీ మీ ఇప్పుడు కేరళ హెయిర్ ఆయిల్ వస్తు
అవునవును అవును కానీ అంత ఎఫెక్ట్గా పని చేయవబ్బా
అయితే విన్నా నా ఫ్రెండ్ ఒక కాబట్ చెప్పింది అందులో అంటే వా వాటిలో ఖాళీ వాటిలోనే మెంతులు వాళ్ళు ఇప్పుడు రోజ్మెరీ ఉంటాయి కదా రోజ్మెరీ లయూస్ కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి
అవును ఏమ అబ్బ నేన అయిది వాడలేదు చాలా మంది చెప్తున్నారు
అల్స్ గుడ్నెస్ రోజ్ మరీ వాటర్ అని ఎక్కడ చూసిన అదే పర్ పుల్డా పరుపుల్లో వస్తున్నాయి ప్రతి ఒక్కలు అంటే ఈ హెయిర్ స్ప్రే లాగ వస్తుంది హెయిర్ స్ప్రే లాగ వస్తుంది ప్రతి ఒక్క రా అది కూడా ఉండే మా దగ్గర
ఆహా మరి నేనయితే అ వాడను అబ్బాయి ఏది నేను నాచురల్ గానే వాడతాను మెంతులు ఎక్కువ వాడతాను మళ్ళీ మెంతులు టూ డేస్ వరకు నానబెట్టి ఆ వాటర్ ఉంటది కదా ఆ వాటర్ మంచిగా కొంచెం మంతులు పసు కాయం అనుకోండి కొంచెం అది గుజ్జు లాగా లిక్విడ్ లాగా వస్తుంది అ ఇప్పుటి మన ఒక డబ్బాలు స్టోర్ చేస్తే కొన్ని స్ప్రే బాటిల్ తో మన హెయిర్ కొట్టామనకో మన స్కార్ల్ఫ్లల్లో మంచిగా ఇంకా హెయిర్ మంచి గట్టిగా ఉంటది తెలుసా ఆ మసాజ్ ఆ మసాజ్ ఉమ్ ఉమ్ మంచిగా హెయిర్ గ్రోత్ వస్తు సేధ్ తెలుస అలా చేస్తే మంచి మెంతులు నానాలని టూ డేస్ అయినా నానాలి మెంతులు
మెంతులు వాట తాగితే కూడా మంచిది అంటారు
కూడా మంచిదబ్బా మెంతులు వాటర్ తాగుతు పెద్దవాళ్ళు మనకి మంచిదంట మనకి ఏంటంటే హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ అలా అవుతుది కదా లేడీస్ కి దాని కూడా సెట్ అవుతుదంట
కొంతమంది పీసీ ఓడి ప్రాబ్లమ్స్ కూడా ఉం
ఆ పీసిఓడి ప్రాబ్లం అవును అవును వీటికి మంచి పని చేసిద్ మెంత తెలు
కొంతమంది ఇప్పుడు బీట్రూట్ హెన్నా అని వ థున్నారా బాధే ఏమం
మది ఏమ బ బ మ తెలిదు మనకి
మన దగ్గర అయితే ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తున్నారు కొంతమంది బ్రౌన్ హెయిర్ కొంతమంది రెడ్ హెయిర్
ఏరు అవును హెన్నాస బ్లాక్ హేర్ ఎన్న ప్యాకెట్సే
అది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నారు ఇక్కడ
అవునవును అలా వేయకూడదుబ్బా అన్ని మనం చూడవు కదా అట్ల ఏంటంటే వాడినప్పుడు ఒక టూ డేస్ వన్ వీక్ బానే ఉంటది హెయిరు తరవాతా దాని వేల రా షాస్ రావడం ఎల్లర్ జీ హెయిర్ ఇంకా లాస్ అవ్వడం అలా ఎఫెక్ట్ కొ
అబా దాని వల్లంట్లో ప్రాబ్లమ్స్ మెయిన్ వేపాకు పెడితే చేదుకి డాండఫ్ పేలు పోతాయి అంటా కదా
అవును అవును మంచిది మరి ఫేస్ కి కూడ మంచిదబ్బా మన ఫేస్ క ఉమ్
ఇప్పుడు కాని ఇ షాంపూలు యూజ్ చేస్తా ఉంటారు గానీ ఒకప్పుడు మాన అమ్మమ్మలు నాయనమ్మలు టైమ్ లో అయితే కుంకుడుగాయలు యూజ్ చేస్తరు కుంకుడ్కాయలు పోసై ఇంకా జుట్టు చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఉంటది
మా ఇప్పుడు అన్నిీ నాచురల్ నాచురలు కెమికలు అన్ని కెమికలు అప్పుడోళ్ళు అయితే మంచి కుంకుడుగాయలు దంచి అవి నానబెట్టి మరప్పుడు తలలకు పోోసుకునేటోళ్ళు ఇప్పుడు అన్నిీ షాంపూలే కదా రెడీమేడ్ ఉ అవును
అంత ఓపిక మామ్మ మన అమ్మ మోళ్ళ టైమ్ లో దంచి ఒక దగ్గర డబ్బాలో వేసి స్టోర్ చేసి మనకది మున్ హవొక వన్ అవర్ ముందు నానబెట్టేసి చేతల స్ తలంటు చేపిచ్చడం అహ్
అవును అవును బావుండేది ఇప్పు
కొంతమంది ఏంటి ఆ ఇప్ ఇప్పుడు రెడీమేడ్ గా అయిపోవాలి కొంతమంద్ బి బిజీ లైఫ్ లో ఇంత టైం స్పెండ్ జేయల అట్లని కూడా కొంతమంది హెయిర్ కేర్ తీసుకోలేకపోతుర్రు
అవు తీసుకోలేక ఇప్పుడెముందండి కొంచమే హెయిర్ ఎంత ఒక మూర కూడా ఉండదు హెయిర్ గింత హెయిర్ క్లిప్ పడేత్
అసలు ఇప్పుడు ఒక ఫ్యాషనైపో యింది అందరికి ఫ్యాషన్ అయిపోయింది అసలు యెంత్ షార్ట్ హెయిర్ చేసుకొని ఒకప్ పోనీ బెట్టేసి లేపొతే ఓ క్లచ్ విడ్చి పెట్టేసి వొదిలెస్
అంతే ఆ దాంట్లో అల వదిలేయడం వల్ల జ్ డెస్ట్ కెమికల్స్ అసలు మ్ పొల్యూషన్ గలీజ్ మొత్తం మన హెయిర్ కంటేసి
ఇప్పుడు చూడండి దట్టు కూడా ఈ బోర్ వాటర్ మనం యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ బా బాగ ఊడతాఉంటది
అవును అవును అవును అవును ఉ మా ఇంట్లో కూడా ఉందండి బోర్ వాటర్ మేమ్ వాడం మాకు మంచినీళ్ళు వాటర్ వస్తాయి మేము వాటితోనే హెన్న చేస్తాం హెడ్ బాత్ చేస్తాం
కనీ ఆ బోర్ వాటర్ వల్ల కూడా వాటర్ బా అంటే హెయిర్ బాగా లాస్ అయితా ఉంటది
అవును చాలా చాలా లాస్ అవుద్ది అలా వాడకూడదు ఏంటంటే మనకి సమయానికి దొరకనప్పుడు ఈ పరిస్థితిని బట్టి ఏం చేస్తాం
ఇప్పుడు కూడా ఇదొక్కటి ఉందబ్బ షాంపూ లో ఏందంటే మీరు అన్నట్టు ఇది మందార పువ్వులున్నాయి కదా మందార పూలు వేపాకు ఇయన్నీ మిక్సీ చేసి ఆ జూ పల్పన్నారుగా మీరు ఇందాక్ క్క మెంతుల్ పల్ప్ అవన్నీ కలిపి మనం మిక్సి షాంపూ చేస్తాం కదా అవన్నీ కలిపి ఓక దాంట్ ఇంట్లో చఏసుకొని శాంపులాగా కూడా చేస్
కృషి చేసుకుంటున్నారు అవును కానికచాలా ఓపిక ఉండాలండి అది చెయాలంటే మనకి
ఓపిగా ఉండట్లేదు ఇప్పుడు అందరు దట్టు బిజీ షెడ్యూల్ అయిపోయిందిన్న అందరికి కానీ జుట్ ట్రూస్ట్రాంగ్ ఉండాలంటే మనం తినే ఫుట్బల్ కూడా
అవునబ్బా నట్స్ డ్రై ఫ్రూట్స్ మనం బాదం ఇవి ఎక్కువ తినాలంట పంపింగ్ సీడ్స్ చీయా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి తింటే మన హెయిర్ గ్రోత్ అనేది వస్తుదంట
ఆ మనం ఎంత హెల్తీ డైట్ తీసుకు కుంటే కొబ్బరి నీళ్ళ వల్ల బాగా హెయిర్ వస్తుంది ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా కొబ్బరి నీళ్ళు బాగా తాగమని చెప్తారు డాక్టర్లలు సి
అవును వాళ్ళ హెయిర్ చూడండి ఎలా ఉంటందో మంచిది ఆ అవును వాళ్ళ హెయిర్ బాగుంటాయి చూసారా ఆ
టైమ్స్ హెడ్ బాత్ చేయాలండి కొంతమంది చాలా టెన్ డేస్కి ఒకసారి అలా చేస్తా ఉంటారు వీక్ లో ఒక టూ టైమ్స్ అయినా చేస్తే పిల్లలు కూడా కొంచెం ఇరిటేషన్ లా ఫీల్వరు మెయిను
అవును వాళ్ళు ఏంటంటే కొంచెం స్వెట్ ఆడేస్తారు కదా స్వెట్గా ఉంటుది కదా మంచిగా వాళ్ళకి హెబ్బా పోసాం అనుకోండి తలస్నానం చేస్త
ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ వచ్చినాయి కదండి వాస్మోల్ ఆయిల్ ఆయిల్స్ కూడా పెడితే వన్ టూ డేస్ బానే ఉంటుంది నెక్స్ట్ ఇంకా థర్డ్ రోజు కర్ణం అయిపోతుందా అట్లే అయిపోతుంది
అవును అవును అలాంటి పెట్టకూడదు అబ్బా మనం న్యాచురల్ గా వాడాలి ఏదైనా సరే
అందు అందుకే నేను మా ఫ్రెండ్స్ అంత సజెషన్ ఇస్తా మీరు మెయిను ఒక కుండి నేచ్చుకొని అలోవెరా మంత దరం పెట్ కోనీ ఇంట్లో అప్పుడే అప్పటికప్పుడు మనం టైం ఉన్నప్పుడు సడన్ గా పెట్టేసుకోవచ్చు దూరం వెళ్ళి తెచ్చుకోవడం అంత టైం అన్ అలోవెరాఅయితే ఇంకా ఫాస్ట్ గా అవుతుది మన ఇంట్లో
అవును అవును అలాగే పెట్టుకోవాలండి
బాగా ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగిపోయిద్ది
పెరిగిపోయిద్ది అవును ఇంకా వాటర్ వస్తే ఇంకా బాగుంటది
ఇంకా మనం ఎక్కడికైనా ఊరిక వెళ్ళామ అనుకోండి ఏదైనా పనిండి అ ఇట్ల కూడా అలోవేరా మంచి ఫ్రెష్ గా ఉంటుది అంటే వేరే చెట్లతో పోలిస్తే ఈ చెట్టు మాటర్ పోసినా పోయిపోయినా అలాగే ఉంటది సరే అండి మరి సరే అండి మరి థ్యాంక్ యూ మంచి సజెషన్స్ ఇచ్చారు
ఆ అదే వాడండి నేను చెప్పినట్టుగా మెంతులు ఎక్కువ వాడండి
సరే అండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఓకే బాయ్